హలో బాగున్నా ను బా అన్నావా
చాలా బాగు
ఎక్కడున్నావు్
ఇంట్లో ఉన్నాం నువ్
లే ఎందు ఇలా
ఎన్నావా
అ లేేద ఎంట నువ్వు
ఆ చేస్తాంది ఇంకా
ఏం చేస్తన్నారు
బయటికి వెళ్ళొచ్చాము ఇప్పుడే మార్కెట్కి
ఉమ్
కాయగూరలు తీసుకొనేసి సరుకులు తీసుకొనేసి ఇంటికి ఇంకా ఇప్పుడే వచ్చినం
ఎం కాయగురలు
టమాటాలు ఎర్రగడ్దలు పచ్చిమిరకాయలు తీసుకొని మార్కెట్ లో ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట ఫుల్ ఉండరు తగ్గుతారు కదా అని ఈవినింగ్ వెళ్ళిన్నం
ఉమ్ వంట ఏం చేస్తున్నారు
ఆ అమ్మాయి ఎందుకు కర్రీ చేస్తుంది టమటా కర్రీ
హుమ్ బాగున్నారా అంతా ఇంట్లో
అందరు బాగున్నారు
ఉమ్ బావున్నారు
అంటీ ఏం చేస్తన్నారు తమ్ముడు
తమ్ముడు రాసుకుంటా ఉన్నాడు
అ
హమ్
ఇంకేంటి విశేషాలు
చ్చ ఆ అదెలండి ఏ నువ్వు
వెళ్ళినాను
క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి
పర్లేదు బాగానే జరుగుతున్నాయి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా
ఆ
సిలబస్ కంప్లీట్ చేయ్యాలని చెప్పి చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు
ఉమ్ మాకు కూడా అంతే ఈ మంత్ లో ఉన్నాయి ఎగ్జామ్స్ మండే నుంచి
ఎలా ప్రిపేర్ అయితన్నవ్
ఇంకా రేపట్నుంచి స్టార్ట్ చేయాల
ఏ సబ్జెక్ట్ తీస్తావు ఫస్ట్
సబ్జెక్ట్ ప్రెడిక్నటిక్స్ అది మీ సబ్జెక్ట్ కాదు
ఎలా ఉంటది ఆ సబ్జెక్ట్ నాకు తెలీదు
ఆ సబ్జెక్ట్ అన్ని డయాగ్రామ్స్ హాఫ్ డయాగ్రామ్స్ హాఫ్ థియరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
నీకు అర్థం అవుతుందా అది సిలబస్
ఇప్పుడు చదివితే అర్థం అయితుంది కాలేజ్ లే ఏమ్ అంతగా ఏం చెప్పరు
అవునా
హుమ్ బీటెక్ అంటే మామూలే మనమే చదువుకోవాల మనమే ఎగ్జామ్స్ రాయాల
ఉమ్ ఎలా వెళ్తావ్ డైలీ నువ్వు
డైలీ ఇంటి దగ్గరకి బస్సు వస్తాంది
ఉమ్
కాలేజ్ బస్ లోనే నువ్వు
నేను మా నాన్న పిలుచుకొని పోతాడు ఒక్కొక్కసారి మా తమ్ముడు పిలుచుకొని పోతాడు ఒక్కసారి నే నా అంతట నేనే పోతా
ఉమ్ ఉ తమ్ముడు ఏం చదువుతన్నాడు
తమ్ముడిప్పుడేం చదవడం లేదు ఓపెన్ కడతాడు ఇంటరు
ఉమ్ అక్క
అక్క ఇప్పుడు జాబ్ చేస్తుంది
ఎక్కడ చేస్తుంది
ఉమ్ అదే వేరే చోట ఇక్కడ మన నెగిటివ్ ప్లేస్ కాకుండా వేరే చోట ప్లేస్ లో జాబ్ చేస్తుంది వన్ ఇయర్ అవుతుంది చ్చి జాబ్
సాలరీ బాగానే ఇస్తున్నారా
ఉమ్ ఇస్తున్నారు మీ అమ్మమ్మ ఎలా ఉంది
ఎవరు
అమ్మమ్మా
అమ్మమ్మ బానే ఉంది వస్తా ఉంటుంది షాప్ ఉ
అ మ్మిస్సవ్వవా మీ అమ్మమ్మనీ
మా అమ్మమ్మ వస్తా ఉంటుంది కాబట్టి ఏమంతగా మిస్ అవ్వను
నానమ్మని
నానమ్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే
అలా మాట్లాడకూడదు
బాగున్నారు అంతా ఇంతకి పెయింటింగ్ కొ తీష్ నాడి రోజు
అవునా ఎందుకు
ఇ పండుగ వస్తాంది కదా
ఆ ఓకే ఏం కలర్ తీసుక్ న్నారు ఏం పెయింటింగ్స్ వాడినారు
పెయింటింగ్స్ ఆ పెయింటింగ్ ఏం గుర్తు రావడం లేదు కానీ కలర్స్ మాత్రం బాగున్నాయి
ఉ
ముందు ఇంటికి ఏ కలర్స్ ఉంటే ఇప్పుడు కూడా అవే కొట్టిస్తున్నారు
ఇం కలర్స్ చేంజ్ చేయొచ్చు కదా మీరు
అంటే ఆమెకి సెంటిమెంట్ అనమాట
అవున్ హా
హుమ్
అవును చాలా మందికి కొ ఆ సెంటిమెంట్ అంటే గుర్తు వచ్చింది సెంటిమెంట్స్ ని పాటిస్తారా ఇప్పుడు కూడా ఇప్పుడున్న జనరేషన్ లో
అంటే వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు అలాగే పాటిస్తారు
ఇప్పుడున్న వాళ్ళు మన జనరేషన్లకి అంటే ఆ కాలం వాళ్ళు కూడా కొంతమంది మన జనరేషన్లకే వచ్చేస్తారు అనమాట అర్థం చేసుకుంటారు కొ కొంతమంది అర్థం చేసుకోరు
నువ్వు కొంతమంది మామూలే వాళ్ళని ఏం మార్చలేము
అవును
ఇంతకుముందే అయిపోయింటే అన్ని ఇంట్లో సర్ది పెట్టొచ్చినాను
ఉ అవునా
అ
ఫెర్వెల్స్ అలా ఎలా చేసుకుంటారు మీరు
మాకు ఫేర్మెల్ లాస్ట్ మంత్ అయిపోయింది శీ ఫైవ్ డేస్ జరుగుతుంది నార్మల్గా వెళ్ళొచ్చాను
సౌ్ షాపింగ్
షాపింగ్ ఇక్కడే లోకల్లో వెళ్ళి త్రీ పీస్ కుర్తా షెట్ తీసుకున్నాం లోకి సెట్ అయ్యే జవరీ తీసుకున్నా
ఏ కలర్స్ ఇష్టం నీకు బాగా
నాకు బ్లాక్ అంతే ఇష్టం
అ
మీకే కలర్ష్టం
నాకు కూడా బ్లాక్ అంటేనే ఇస్తాం
ఉ మీ కాలేజ్ లో ఏం ఫేర్వెల్స్ లేవా
ఆ మా కాలేజ్ లో అలా ఏం చెయరు ఎంతసేపు ఉన్నా చదువుకోవాలా అంత వరకు అంతకు మించి ఇలాంటివి కండక్ట్ చేయరు అన్నమాట
మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి
అవును ఆ ఉమెన్స్ డే ఏమన్నా సెలబ్రేట్ చేశారా మీ
సెలబ్రేట్ చేశారు కానీ నేను వెళ్ళలేదు కొంచెం పని ఉండి
ఆ సేమ్ నేన్ కూడా వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళలేదు ఆ మేము మా ఫ్రెండ్స్ బం కొట్టి అలా బయటికి వెళ్ళాము
ఎక్కడికి వెళ్ళింది
ఆ కాఫీ షాప్ కు వెళ్ళాము కాఫీ తాగడానికి
మిక్ కాఫీ అంటే చాలా ఇష్టమా
ఆ చాలా ఇష్టం బాగా ఎక్కువ కాఫీన్ ప్రిఫర్ చేస్తా నేను
టీ అంటే ఇష్టం లేదా
లేదు
మిరు
నాక్ అలాంటివి ఎం ఇష్టం ఉండవు కూల్ డ్రింక్స్ అయితే బాగా తాగుతా ఉంటా
అవునా
ఉమ్
ఇప్పుడు సమ్మర్ కదా
అవును
కూల్ డ్రింక్స్ ఎలాంటివి ఎక్కువ తాగుతారు మీరు
మీకు బనానా షేక్ ఎట్లా చేస్తారో చెప్తా
అవును చెప్పండి
ఒక్క నిమిషం ఫస్ట్ జ్యూస్ మిక్సర్ తీసుకొని
ఉమ్
వినిపిస్తా ఉందా
ఆ వినిపిస్తాంది
ఉం జ్యూస్ మిక్సర్ తీసుకొని దాంట్లోకి బననాస్ కాట్ చేసి వేస్కోవాలా
అవునా
వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకొని
అంటే బనానాస్ అంటే ఎలాంటివి ఆ తీసుకోవాలా అంటే ఎన్ని తీసుకోవాలా బనానాస్
బననా సది మన టేస్ట్ క తగ్గట్టు తీసుకోవచ్చు నేనైతే ఒక టు బనానాస్ తీసుకుంటా ఇద్దరకిది ఇద్దరుకి చేయాలంటే
ఉమ్
దాంట్లోకి షుగర్ వేయాలి అట్లే మిల్క్ వేయాల ఇంకా మనం హనీ వే స్కోగలిగితే వేసుకోవచ్చు లేకపోతే లేదు
ఆ మిల్క్ అంటున్నారు అంటే కాచినవా లేకపోతే చల్లాగా ఉన్నావా
అవైనా వేసుకోవచ్చు ఇవైనా వేసుకోవచ్చు
ఓకే
నేనైతే కాగబెట్టేకి కొంచెం ఎక్కువ సేపు అయితుందని అట్లా ప్యాకెట్ పాలే పోసేస్తాను
ఓకే
ఉమ్ వాటర్ ఎస్కొని సరిపోయండి మిక్స్ చేసుకుంటే బనానా మిల్క్ షేక్స్ రెడీ అవుతుంది
అవునా
ఉమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది
ఆ ఈసారి తప్పకుండా ట్రై చేస్తా టుమారో నేను ట్రై చేస్తాను
మీరు చేసినప్పుడు నన్ను కూడా పలిచండి వస్తాను.
ఓకే తప్పకుండా పిలుస్తాను ఇంకేంటి విశేషాలు ఎలా ఉంది.
ఎలా ఉం పర్లేదు బాగానే ఉంది ఆ
అయినా డైలీ రొటీన్ లైఫే కదండి
హ్మ్ అంతే అండి. ఇంకా ఏముంటుంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు
అంటే జరుగుతుందంటే డైలీ లెవ్వడం, తినడం, పడుకోవడం మళ్ళీ ఇంటికి రావడం, వెళ్ళడం, చదువుకోవడం ఇదే లైఫే అండి. అప్పుడప్పుడు ఫోన్ యూజ్ చేస్ తం మొబైల్ ఆ టీవి చూస్ అమ్మ వాళ్ళతో కొంచ సేపు టైమ్ స్పెండ్ చేస్తాము హ్మ్ కొద్దిసేపు మాకొక డాగ్ ఉందండి దాంతో గుడా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేస్తాను
ఆ ఇంకా అంతే అం తే మామూలే మాది గూడా అదే లైఫ్ ఏ సరే అండి ఇంకేంటి
చెప్పాలండి ఇంకేంలేదు ఉంటామని
మ్ సరే అండి నేను కూడా ఉంటాము బాయండి
ఆ సరే అండి
ఆ